హాయ్ అండీ
హాయ్ ఏం చేస్తున్నావు
టున్నా
ఓహోహో
ఇప్పుడే సెవెన్ కెళ్ళి చదువుదాం అనుకుంటున్నా బట్ ఉమ్ టైం సహకరించట్లేదు
అవునా మార్నింగ్ నుంచి చదవలేదా
సి
ఎందుకు
టైం పాస్
నిజమా అన్ని చదివేసి జస్ట్ అబద్ధం చెప్తున్నట్టున్నావ్
నమీ మీద ప్రామిస్
ఏ అమ్మా నాకు ఇంకా బ్రతకాలనుంది
అందుకే నీ మీద ప్రామిస్ ఎసినా నువ్వు బతుకుతావ్ లే
షో రా
డోంట్ వర్రీ షోర్ అరే నేను ఇవాళ మీషో లో రెండు నైట్ ప్యాంట్స్ ఆర్డర్ పెట్టుకున్నా
అ
అదీం క్వాలిటీ అంటే అది ఎట్లాచ్చిందెలుసా త్రీ ట్వంటీ ఫైవ్ కి రెండు వచ్చినాయి
హా
కానీ ఆ క్లాత్ ఎట్లుందంటే కొంచెం ఇట్లా థిన్ క్లాత్ ఉనాది నైట్ ప్యాంట్స్ అంటే యూజువల్ గా ముద్దు క్లాత్ వస్తాయి కదా
అవును
ఇది ట్రాన్స్పరెంట్ లాగా వచ్చింది కొంచెం అయితే నేను ఏమనుకున్నా ఓకే సమ్మర్ లో అంత మొద్దు క్లాత్ దైతే ఉబ్బరిస్తది కూడా పోనీలే ఇది కూడా ఓకే అని అనుకున్నా బట్ అవి లూజ్ ఉన్నాయి తెలుసా అది నైట్ ప్యాంట్ లాగా లేదు స్ట్రేట్ ఫిట్ రాలేదు కింద ప్లాజో లా గనిపిస్తున్నాయి
ఆహా అందులోంచి బాడీ కనిపిస్తుంది అనుకుంటా
లేదు లేదు బా బాడీ ఏం కనిపించట్లేదు ఎందుకంటే బ్లాక్ ఇంకా క్రీమ్ కలర్ తీసుకున్నా సో ఏం అంత కనిపించట్లేదు కాకపోతే ఏమనుకుంటున్నా అంటే నేను ఇవాళ మా డాడీ ఇవాళనన్న కొనిస్తానన్నా న్నాడు కానీ మా డాడీ కొనిస్తా అని వన్ వీక్ నుంచి అంటున్నాడు అది కొంటలేడు
వాటికి ఎప్పుడు టైమ్ వస్తదో అప్పుడే వస్తాయి
ఇప్పుడు ఇవి ఉంచుకోవాల త్రీ ట్వంటీ ఫైవె కదా అని లేకపోతే రిటర్న్ పెట్ ట్టేసి త్రీ ట్వంటీ ఫైవ్ దీ ఒక్కటిక్కటి కొనుక్కోవాల అని నేను అనుకుంటున్నా అదే అర్థమయితలేదు
ఒకవేళ చూడ్డానికి బానే ఉంటే ఉన్చేసుకో
లేదు ఇక్కడ థైజ్ దగ్గర ఓకే బానే ఉంది బట్ ఈ నీస్ దగ్గరకి వచ్చేసరికి చాలా లూజ్ ఉంది. మళ్ళా ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకి ఎట్లా ఇట్లా లైన్స్ లైన్స్ వస్తది. నిల్చున్నప్పుడు ఈ నిస్ కింద ఆ ఫోల్డేగ్స్ లాగా అట్లొస్తున్నాయి.
అంటే ఫ్లాసోలాగా ఉంది కదా అట్లనే ఉంటాయి కదా లూస్ లూస్ గ
అవును బట్ అదే సైడ్కి వైట్ లైన్స్ వచ్చినాయి.
ఆహా
మా అవి లూజ్గుంటే బాగుండయి కదా
అవును
మళ్ళీ షార్ట్ ఉన్నది లెగ్స్ కి ఒకవేళ లాంగ్ ఉన్నా లూజ్ ఉన్న అది కొంచెం ఆస్థెటిక్ వైట్ లెగ్ లాగా గనిపిస్తుండే
ఆహా ఆ దాన్ని స్టిచెస్ వేసుకొని యూజ్ చేయరాదా
చెయొచ్చు కానీ అవసరమా ఇప్పుడు సమ్మర్స్ లో అయితే కాటన్ క్లాత్ సే కావాలే
హాఁ
అది మార్నింగ్ యెసుకుంటే ఎట్ ఎట్లు ఉబ్బరిస్తుంది తెలుసా క్లాత్ వామ్మో నాయనో అనిపించింది. అయితే అదే ఆలోచిస్తున్నా రిటర్న్ చేయాలా లేకపోనీ లే అని ఉంచుకోవాలా అర్థమయితలేదు.
ఆఫ్ లైన్ లో ట్రై చేయి రిటర్న్ చేసి
అదే అనుకుంటున్నా కానీ మా డాడీ తీసుకెళ్తా అని అంటున్నాడు కనీ దానికి టైం వస్తలేదు. కానీ నా వార్డ్బోర్డు లో మొత్తం ఇప్పట్దాకా అట్లా అని చెప్పే చెత్త జమయితుంది ఏ పోనీలే కదా తక్కువ రేటే కదా అని ఉంచుకుంటే అది ఎప్పుడన్నా ఎళ్ళాలనుకుంటే ఆ డ్రెస్సులు సరిగ్గా దొరుకుతలేవు మంచిగ ఉంటలేవు.
బ
అయితే అదే చూస్తున్నా నువ్వేం అనుకుంటావ్
రిటర్న్ చేసేసి మళ్ళీ వాటిని నువ్వు వేసుకోకుండా జస్ట్ అక్కడ పెట్
ఆ నేను అదే అనుకుంటున్నా
ఇప్పుడు తక్కువకు వచ్చినా ఎక్కువకి వచ్చినా కొత్తగా వేస్టే కద
అవును అనేల అదే అనుకున్నానండి. నేను ఆ అమౌంట్ కోసం చూస్తున్నా గని క్వాలిటీ కరాబ్ వస్తుంది ఆడ
హ్మ్ హు
ఇంగ పోనీలే ఏమో
అట్లా లో బడ్జెట్ లో మంచి క్లాత్ అం అయితే చాలా రేర్ గా వస్తది చాలా లక్ ఉంటేనే వస్తది
అదిగుడ్నిజం
హాఁ
గందుకే అంటే ఇష్టం నేను ఇన్స్టా పేజ్ లో ఒక ఆ ఇవి స్టేట్ పెట్టాల్సి ఉంటది. చూడు కుర్తాస్ మీద ఎసుకోవడానికి అయ్యో ఓకే ఇందుల నా చేయి ఇరక్క పోయింది పౌచ్ ల అయితే నేను స్టేట్ ఫిట్ ప్యాంట్ చూసిన కానీ మనకు మీషో లో ఇంకా బయట నార్మల్ గా స్ట్రేట్ ఫిట్ ప్యాంట్ అనేది కాటన్ లో దొరుకుతుంది
హా
కాటన్ లో ట్రాన్స్ ప్రెంట్ అన్ ఉంటుంది లేకపోతే వన్ వాష్ లో క్లాత్ ఉన్న స్ట్రింక్ అయిపోతుంది
హాఁ
అయితే నేను ఇన్ స్ట పేజ్ లో స్ట్రెచబుల్ కాటన్ ప్లా ప్యాంట్స్ అని వచ్చిం చూష్ న సిక్స్ నైన్ నైన్ కో నైన్ నైన్టీ నైన్ కో ఫోర్ ఇస్తా అన్ అన్నది
అ
ఫోర్ కలర్స్ బెటర్ ఏ బట్ వాడంత తక్కువ ఇస్తుడంటే ఆ క్లాత్ వస్తదో లేదో మళ్ళా వాడ్ ది ట్రస్టబుల్లో కాదో ఆ అనుకుంటున్నా
హావ్ మళ్ళీ మనీ పే చేసిన తర్వాత వాళ్ళు స్కామ్ చేస్తే కత్తమ్
అదేగ ఒకసారి మన ఫ్రెండ్ మనీ పే చేసింది జూసినవా క్లాత్ వచ్చింది బటు వచ్చిన్ తర్వాత తాది కోంత్తం డిఫరెంట్ ఉండే అదే మల్మల్ కాటన్ ఫ్రాక్
హ్యాఫ్ సారీ టైప్ త
కాద్ కాదు ఫ్రాక్ ఫ్రాక్ ఆరేంజ్ కలర్ ది ఇన్ స్ట పేజ్ లో జుసే చేసింది మన ఫ్రెండ్ ఒక ఆమె చేసింది
తెలుగు ఫ్రెండ్ ఆ ముస్లిం ఫ్రెండ్ ఆ బెంగాళీ ఫ్రెండ్ ఆ
తెలుగు ఫ్రెండే ఆమె చంద్రముఖి లాగా నవ్వుతద్ ఆ ఫ్రెండు
ఆరెంజ్ ఫ్రాక్ అంతా ఐడియా లేదు గా
ఓకే నీక్ తెల్ దు అనుకుంట
ఆ నాకు ఒక హ్యఫ్ సారీ స్ ది మాత్రమే తెలుసు హాఁ
అయితే దాన్ పెట్టినంక థౌజెండ్ రూపీస్ అది క్లాతు అడ్రసు ఫోర్ ఫోటో లోనేమో ఆ డార్క్ ఆరెంజ్ కలర్ వస్ వచ్చింది వచ్చి చూస్తేనేమో ఆ పిక్కు లైటిష్ బ్రౌన్ కలరు ఉంది ఏసుకుంటే కానీ ఫోటో తీస్తే మళ్ళా అదే డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది మళ్ళీ రిటన్ పెడదామ్ అంటే వాడు కాల్స్ లీఫ్ జేయట్లేదు ఆమ నంబర్ బ్లాక్ చేసిండు కథము మనీ గూ పోయింద్ అట్టే మొన్న వాళ్ళ అక్క కూడా ఏసుకున్నది ఆ డ్రస్సు
అవునా
ఉమ్ నిజంగా మీషో క్లాత్స్ ఉన్నాయి కదా ఫూటోస్ లో ఆ వాడు జుపిచినట్టే కనిపిస్తాయి మనం వేసుకుంటే ఒరిజినాలిటీ వేరే ఉంటది
అవును
ఆ క్లాత్ స్పెస్ ఫిగ్ గా అట్లనే అనుకుంటా ఫోటోకి కలర్స్ అట్లా అయిపోతయి
అయ్యి ఉండొచ్చుగా
చాలా వరకు అట్లనే ఉండి క్లాత్స్ ఇంకా ఏం చేస్తున్నావ్ ఇవాళ డే మొత్తం
ఇవాళ ఇంట్లో దేవుణ్ణ చేసిన్లు అదే బిజీ బిజీ ఉండే
ఆ మా పిన్ని వాళ్ళు కూడా చేసిడ్లు చికెన్ పంపించింది నువు చదువుకున్నవ
నేను ఇందాకనే సాయంత్రం ఫైవ్ థర్టీకి ఏమో స్టార్ట్ చేసిన కొంచెం ఒక్కన్సర్ అట్లా హాఫ్ హాఫ్ చూసుకున్నా మళ్ళీ మా కజిన్స్ పిలిస్తె వాళ్ళంటికెళ్ళి ఇప్పుడే వచ్చిన
అవునా
ఒక్క ముక్క కూడా రాలేదు రేపట్ కీ ఫుల్ భయం యేస్తుంది
నేనైతే పిచ్చా లైట్ తీసుకున్న ఈ ఎగ్జామ్స్ ని
అరే కాదు నాకు ఎందుకు బయం వేస్తుందంటే సంధ్య కొంచెం మంచిగా స్తాయి కదా మనకి మళ్ళీ ఇప్పుడు ఒక్వేళ మొత్తానికే తక్కువ అచ్చింది అట్లా అనుకో ఆ లెక్చరర్స్ మనల్ని వీళ్ళు సెమ్ లో చీటింగ్ చేస్తారు కావచ్చు లేక్ ఎది ఇది అని అనుకుంటారు కావచ్చు అని నాకు అది భయమేస్తుంది
కొన్ని ఏం ఫరక్ పడది ఎందుకంటే మనం నెక్స్ట్ సెమ్ కు ఉండం కూడా ఉండం నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ తునవిల్స్ ఆ కరెక్షన్ చేయారని ఒకవేళ చేసిన కూడా మీద మీద చేస్తారు అంతే ఏదో ఆయన చేయమన్నారు అని ఫార్మాలిటీ ఇంటికి
ఏమొ ఇగ
ఇంగో ప్రాక్టికల్ మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అయితయి ఏడికి వోవు అవి ఖచ్చితంగా అస్తాయి ఎందుకంటే మనం మంచిగా చదువుతం కాబట్టి మనకు పక్క ఎస్తరు
ఆ
మళ్ళా మనం రెగ్యులర్ స్టూడెంట్స్
ఆ అవును నిన్న మా ఇంటికి తెలుగు మేం వోచ్చింది
ఉ సీరియస్లీ
ఆ తెలుగు మ్యామ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆముంటది చూడ్ ఆమా ఇంకా నీ నేమ్ తోటి ఒక మ్యామ్ ఉంది చూడు
అవునవును
ఇంకా ఎంపిసిఎస్ కి కొత్త మ్యామ్ వచ్చింది చూడు మ్యాథ్స్ మనకి నిన్న ఆమెనే వచ్ చ్చింది
అవును
ఈ ఫోర్ మెంబర్స్ వచ్చిల్లు రెగ్యులర్ రావాలి ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి అని సోది చెప్పడానికి వోచ
నువ్ ఆల్రెడీ వస్తన్నవ్ కదా నీకెందుకు చెప్పిండ్లు రాని వాళ్ళకి చెప్పిన ఒక తీరు ఉంటది
వోచ్చిల్లు సంథింగ్ సంథింగ్ అంటే ఇటు ఇంకో మా స్టాప్ లో ఇంకో ఇద్దరు ఎక్కుతరు చూడు తెలుగు మీడియం గర్ల్స్ ఫస్ట్ వాళ్ళింటికి కెళ్ళిలంట వాళ్ళనడిగిల్లు ఇంకా ఆ ఇక్కడ బిజెడ్సి వాళ్ళు ఎవరన్న ఉన్నారా అంటే ఈముంది అని వాళ్ మా ఇంటికి తిసు కచ్చిలంటా వచ్చి ఇంకా డైలాగ్లు కోడుతుంది నీ దగ్గరికి ఆ మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన అది ఇదని
డ్రెస్ కలెక్షన్ చూడ్డానికోచ్చిందేమో ఎల్లుండి ఏం వేసుకుంటామొ
ఈ పాపది నాది ఎవ్రిడే సేమ్
అహొ ఎవ్రీ డే వా త్రీ డేస్కే ఎవ్రీ డే అంటే వామ్మొ
అంతే ఆ మొన్నట్నించి సేమ్ కలర్ అవుతుంది ఇద్దరం అనుకోకుండా సేమ్ వేసు తిన్నం అని చెప్పింది
అవునా మీ గురించి రోజ్ చెప్తా ఉంటది ఇంట్లో అని చెప్పింది
నాకు ఈ పాప అంటే ఆ ఈ పాప అంటే అందరికంటే ఎక్కువ ఇ ష్టమని చెప్తున్నాము మేడం ఇంక్ మన గురించి మన గురించి కంప్లైంట్ చేసింది, వీళ్ళు అందరు తోడు దొంగలు ఉన్నరు, ఒక్కరు వస్తే అందరు వస్త ఒకరు రాకపోతే అందరు రారు తోడ దొంగలు ఉన్నారు వీళ్ళు అది ఇది అని
సరేలే ఓకే బాయ్
బాయ్